హలో
హలో హల్ హాయ్ అండి బాగున్నారా అండి
బా మీరు ఎలా ఉన్నారు బాగున్నామండి
ఏం చేస్తున్నారాండి
ఏం లేదండి ఖాళీగనే కూర్చున్నా
అయినే
చాలా రోజులు అయితుందండి కాల్ చేయడం లేదు ఫోన్ చేయడం మాట్లాడడం లేదు మీ సైడ్ ఎండాల్ ఎల్ లా ఉన్నాయండి
ఉన్నాయండి ఎండలు
బాగా ఉన్నాయి అం అంటే బయటికి ఎలా కుండా గాలులు వడ గాలులు బాగున్నా
ఆ విపరీతమైన ఎండలండి విపరీతమైన ఎండలు ఈ ఎండల ఈ మస్తు ఎండ దెబ్బ తాకుతంది డిహైడ్రేషన్ అయితాంది ఏం తినబుధ్ధి అయితలేదు ఇంత నిమ్మరసము మజ్జిగ తాగుడే అయితుంది
ఎండాకాలంలో ఏమి వంటలు చేస్తారండి మీరు స్పెషల్ గా
ఏం చేస్తామండి ఇంట్లో ఇంత ప్రొద్దునయితే అంబలు చేసుకుంటాము జొన్నపిండి అంబలి
చారు
పప్పు చారు ఉల్లిగడ్డల పులుసు బెండ కాయ్ పులుసు ఇవాళ చేపలు అమ్మ వచ్చినయితే చేపల పులుసు పెట్టినా ఏం తింటామండి కొంచెం పులుసు పులుపు ఉంటేనే
పులుపుతోటే కొంచెం కడపు పూ నిండు తాంది లేకుంటే కర్రీలైనా తిన
ఆ కొంచెం పల్చాగా ఉంటేనే తినబుద్దు అయిత ఇదిగండి
చారు అయినా పెరుగైనా ఉంటే కొంచెం ఒక ముద దా జారుతది
అవునండి
పొడి పొడి కూరలు ఏ తీనాలనిపిస్తలేదు ఎండలకు పో
మామిడికాయ పచ్చడి పెట్టిన్రా అండి
పెట్టలేదండి పెట్టాలి ఇన్ని రోజులు మా ఇంట్లో పండగలే అయినాయి పూజలు పండగలు
ఏం పండుగలు అండి ఏం పూజలు
మా తోటికోడలో దేవుని చుసిందండి
అవునా ఆహా ఏం దేవుడు అండి
పెద్దేవుడు అంటే తను అదు కం
ఆహా ఓకే ఓకే దుర్గమ్మనా బాగా చేస్త ది కదండి
ఆ
ఆ దుర్గమ్మ అంటే మట్టి మట్టి తీసకచ్చి అవునండి
అవునండి సాయంత్రం మంగళవారం సాయంత్రం అవును కలిసి చేసుకుంటామండి
మంగళవారం సాయంత్రమే స్టార్ట్ అయ్యేది కదండి
ఆ మంగళవారం సాయంత్రము అందరం కలిసి చుట్టాలు బాంధువులు వాడలో వాళ్ళు అందరం కలిసి ఇంత బాంగరం అమ్మవారికి గద్దె తీయడానికి మాత ఏ గద్దలే సిన తర్వాత అలా పువ్వులు గాజులు అమ్మ వారికి సంబంధించిన అన్ని పట్ అటువంటి పదార్థాలు అన్ని చేసిన తర్వాత నాగవెళ్ళి అన్ని పెళ్ళి చేస్తారు మనుషులులాగానే
సేమ్ ఆహా పెళ్ళిలాగా
తెల్లారి భోజనాలు ఉంటావి విందు భోజనాలు
మేకను కోస్తారు కదండి
ఆ మేకాను కోస్తాం
బా జరుగుతాదండి
ఉమ్ మంచి గనే జరుగుతాధండి
మచగది గద్దే సరి మట్టితోటి
ఆ మట్టి తోటే వేస్తాము
భలే ఆ గద్దె భలే చేస్తారండి ఆ దుర్గమ్మది గద్దె స్టెప్ బై స్టెప్ మంచిగా బాగా చేస్తాడు కదా ఒకయనే
అవునండి బు అంటారు వాళ్ళ
మంచర దుబ్బులోళు అంటారు కదండి
వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయిది వాళ్ళు ఇదే పని చేస్తారు గా
అవునవును ఉ హు
దేవుళ్లను వాళ్ళకు వాళ్ళే చేస్తారు ఇట్లాంటిది చాలా ప్రాక్టీస్ అయింది మంచి సి మొత్తం అంతమంది మన్ ఈసారి మేము గట్టిగా మంచి వేయించుకున్నాం నైట్ అంతా మేల్ కాకండి
హ్మ్మ్ మీరు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఎకట కూడా ఏ పండుగలు చేసుకున్నా అందరు కలిసి సరదాగా పెద్ద ఉమ్మడి కుటుంబంగా చేసుకునేవాళ్ళు
అలా చేసుకుంటేనే సంతోషంగా ఉంటదండి
పది మంది పది చేతులు వేస్తారు పది మంది పది మనిషిక్క పని చేస్తే ఒక గంట రెండు గంటలలా పనులు అయిపోతాయి. ఆ సంధే కరువైప సందడే కరువై అయిపోయిందండి ఇప్పుడు
ఇది బిజీ కాలం బిజీ యుగం అయిపోయింది ఎవరికొవరు మాట్లాడమ లేదు
మాట్లాడం అంటే సమ్మర్ లో ఎదురు చూసుడయితాన్ని
ఎందుకంటే బంధువులు కూడా ఈ మధ్యన రావడం కూడా తక్కుపోతురు ఎవరి ఇట్లా వాళ్ళే ఉంటారు సరిగా ఆ ఏదనా పెళ్లి జరిగిందనుకో పాత కాలంలో ఒక ఐద రోజుల ముందు ఇచ్చారు ఇంటి ముంగడ పెళ్ళి అంటే ఇప్పుడు ఎవరు వస్తన్నారండి ప్రతి ఒక్కరుూ ఫంక్షన్ ఫంక్షన్ల్ నుండి పోతున్నా ఈ సందడి ఎక్కడ ఉంటది
హ్మ్మ్
వారం రోజులు పెళ్లి సందడి అంటే పదహారు రోజుల సందడి ఉండేది నాలుగుోజల ముందు వచ్చేది బంధువులు చుట్టాలు దగ్గరోలు
హ్మ్మ్
అనా
ఇప్పుడేమో ఫ్యాషన్ అ పెట్కో కార్యక్రమాల కంటే ఎక్కువ ఫోటోలు ఫజులక అంతే కదా ఇప్పుడు ఏదో టైం పాస్ కోసం చేస్తున్నారు కార్యక్రమాలు అంతేగాండి ఆ